విన్సుందగా టెన్ మినిట్స్ ఇటు చూడు అక్క
కో చూ ఫన్ అయిపోక ఇంత రేటింగ్ ఉ చ వన్ టూ తీ ఫోర్ ఫైవ్ ఇది కాదు ఇంతందు నేను చేసా ఇది అయిపోయినాక రాపో సరే రా
మ్మ్ ఏం వండినవ్
నేను సక్కే పాల్ పోసింద్న్ంద పొద్దున అదే ఉంది వినోద అత్త వినోద అత్త ఫోన్ చేసింది దా ముంద
ఆ
ఆ గుడికాకి రమ్మంటే సర్లే వస్తా అన్నాడు అంటే ఇప్పుడే అందుకని ఆలోచించా
నీకు అర్థమయిందా ఫోన్ ఎవరికి ఎట్లా చేయాలో
ఆ కొద్ది గా అర్థమైంది గానీ ఒకసారి రెండుసార్లు జూ
ఓకే ఇప్పుడు నాకు ఐదు సార్లు నువ్వు చేయాల్సి చె ఐదు సార్లు నాకే చే చేసాక వేర చేద్ద ను అస సర ఫోన్ కాల్స్ పో ఉట్కో
ఆ సరే రాత్రంగ ఇద్ద అద ఇస్తానుఊ బా చిట్గా జ్వరం తగ్గిందా
ఆ తగ్గిందక్క జలుబుంది ఇంకా
అదే అదే తగ్గిందా లేదావా మరి
అంటే ఇక రెండు రోజులు ఆగిప్పు చెవి డాక్టర్ కాడ పోవాలి కదాక్క చెవిలో జీపిీలు తిప్పయాలి
ఆ
ఆ చెవులే జీవులు అయిపోయా గది ఇప్పించే రోజే పిల్లల డాక్టర్ కడికి మళ్ళీ ఒక సరి తీసుకోపోతుాయి దగ్గుకు జలుబుకు
ఆ
మొన్న చెవి డాక్టర్ రాసిండుగాని ఆ మందులు పని చేేస్తలే జలుబుకు
రమేష్ కాడజూపియేల్
నేన్ రమేష్ కాడ కాదక్క ఎప్పుడైనా ఈ ఏంటి వినయ్ సార్ కాడ చూపించ చ్చిన ఆ ఆయన మంచి చూతాడు ఇంత సారీ నాకు జ్యూష్ ఉం
గౌడ రమేష్ అయితే మంచిగా చేతడు కాదురా చెవులకి
ఏమో అయితే ఇంత ముంది ఇంత ముంది ఒకసారి ఈ న్ టీ అంటే నువ్ చెప్పు
మ ఓళ అందా మీప్పుడు ఆగి ఫన గౌ రా రమేష్ గౌడ నమ్మడా అదే ఆయన కన్నా చూపించ చెవులకిప్పుడు ఆయన చూపించే కొంతమంది ఆపరషన్ కూడా చేసాను టస్లీహని చెప్పింది ఈ విన కాంట వేరేతేస్లు మామూలులే కదానా స్పెషలిస్ట్ కాదట
కాదు కాదు వినీల్ రెడ్డి ఏంటి త అయన కూడా
ఏంటిదా
ఏ ఏంటి అయితే ఇంత ముందు ఒకసారి నాకు మామ్మ మమ్మీ పుట్టినప్పుడు సైనసైటిస్ వచ్చింది అంటే ముక్కులో నొప్పి తల నొప్పి ఉన్న ము కులకు నొప్పి నాకు ఓతే అయినా కడకగా వయిం వినీల్ రెడ్డి సార్ కకగాయిడం పోతే ఫస్ట్ కిషన్ అన్నాడు అమ్మో సారా ఆపరిషన్ చిన్నపిల్లలతోటి అంటే అమ్మా రెండు సార్లుయితే వంద అదులు వాడు తగ్గకపోతే చేస్తా అన్నాడు ఆ నాడు మం మందులు వాడింది నాకు ఆనాటికి ఈనాకి తలనొప్పి రాలేదు అక్క ఆ తలనొప్పి రాలే మళ్ళా
ఆ
విల్ సారు ఏంటినే స్పెషలిస్ట్ ఆయన కాడికే తీసుకపోయినా తీసుకపోతే అమ్మా ఇది గట్ ట్టి పడ్డది చెవుల జీవిలి
ఆ
రెండు మూడు సార్లు నీళ్లు కొట్టిండు కొట్టినా గాని అది ఇక మెత్త బల్లేె
మెత్త పల్ళదా
అంటే మెత్త పడాలి అది లోపలికి బయటికి రావాలంటే గూవలి రావాలి కదా మెత్త పడు వస్తది
అదే మెత్త పడుతుంది మరి ఆయ చుక్కల మంద లాంటి ఇస్తర కదా మెత్త పడటానికి లోపల
రమ్మన్నాడు
అంటదే ముూండ ముూలయితానట్ంది
ఆ అట్లా సరే అక్క అది ఎల్లుండి మాకు రేపు పండగ కద అక్క రేపు ఎల్లుండి పండగలే కదా అయితే ఇక శుక్రవారం తీసుకపోతా
ు కొద్స కొద్సాగుద
ఆ ఇక మరి ఏం చేస్తాం కొత్త సాలన్ని చూసుకుంటుంటే పీల్లగానికి మళ్ళీ ఎక్కువ రోజులయితే సార్ ఐదు రోజులకు తీసుకురమ్మ అన్నాడు ఒకా చె మల్ల ఈ ఐదు రోజులకి ఇది తీసాక మళ్ళా ఐదు రోజులు డ్రాప్ ఎసి
హుమల్ల ఒక చెవుక
ఆ అందుకు ఒక రే రెండు సార్లు ఒకటేసారి తీయనుడు బాగా ఈరికపైయి నొప్పి లేతదట తీసేటప్పుడు
తీసేటప్పుడా
పిల్లగాడు తట్టుకోడమ్మ ఒకటి అయిపోయినాక ఒకటి ఈ యొక్క ఖర్చు అయ్యింది అనుకోకుండా మీ పిల్లగానికి మొత్తం బాగా కావాలంటే
ఓకే మాది మ తొందర కవర్ చెయ్ అయితే ఒకటే సారి వీక్ ఉన్న కదా తగ పని చేయాలంటే ఇబ్బంది పడకు
అసలు తీయ్యనిత్తలేడు సార్ పాపం ప్రయత్నం చేసి తూడు గానీ అది గట్టిగా ఉన్నా నొ నొప్పి నొప్పి అని అసలు పెట్టనిత్తలేదు
అది నొప్పు అది నా కూడా చెవు ఆపరేషినప్పుడు నా బాధ నేను కూడా అట్నే ఇబ్బంది పడి పడి అవిని పది సంవత్సరాలు పది పా పన్నెండు సంవత్సరాలు ఇబ్బంది పడుతుారు అతని చెవులోంచి జివులు కారి కారి కారి నాకైతే మస్తు ఇబ్బంది అయింది నాకైతే తట్టు కో లేకపోయిన నేనైతే
అంటే ఏమైంద అక్క
నాకు కూడా చెవుల అట్లా గువులు మరింత ఒకరోజు తీస్తే తెల్లరి మల్ల ఇంకింత వచ్చేది రా చెవుల నుంచి లోపటి నుంచి గుబులె గుూబులే అ కారే చెవు ఎడుమ చెవు అట్లయి బా బాగా చిన్నప్పుడే ఎన్ని ఏ సంవత్సరాల నుంచో ఏమో స్టార్ట్ అయింది నేను చిన్నప్పుడు ఐదు సంవత్సరాల పిల్లనున్నప్పు పడేసి అట్నే భరాయించి భరాయించి టెన్త్ అయిపోయినాక మామూలుగా తీగదాయా పెద్ద హాస్పిటల్ గిట్ల తిప్పి తి ఇగా ఏడ తిప్పిన ఏ ఆపరేషన్ అయితది అప్ అప్పుడు చెప్పలేదు ఏమైనా ఈ ఆయింట్మెంట్లు ఇచ్చిరు పంపించేది ఆ ఎంత సేపు ఎంత చెప్పటికి ఆ ఆ హాస్పిటల్ తీసుకపోతే ఆయింట్మెంట్ ఇచ్చేది మా నయనమ్మ ఇప్పుడు అన్నానంటే ఆ చెవు నొప్పికి నూనె పోయి పోతది తబనుడ పోయి ఇప్పుడు ఎట్లుండేది చిన్నపిల్లలప్పుడు వాళ్ళు బటికో అంట చూడాల కొబ్బరు అప్పుడు కొబ్బరి ఫ ఇచ్చేది అప్పుడు కొబ్బరిని ఉన్న కొద్ది గోరువెచ్చగా చేసి జీ నొప్పి కోసం పోసినాంక అయి బలేతే ఇలా అస్ట్ రమ్మా మేకు ఇంగా అంతే ఎగ్జామ్స్ అయిపోయినా టే తీసుకపోయి ఇన్స్ట ఇంక డైరెక్ట్ ఆపరేషన్ చే కష్ణ కనీ డాక్టర్ ఇప్పుడులేరు రా
కాదు ఆపరేషన్ అంటే జీవునికి కూడా ఆపరేషన్ చేస్తారా
అదిక నాకు చెవు త కార్తనే ఉంది ఎప్పటికిక తట్టుకోలే తట్టుకో చెవు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి చెవులు నుంచి మొత్తం ఇన పడకుండా మొత్తం బయటికిెళ్తనే ఉ ఇంత ఎళ్ళింది కోడుగుడ అంత ఎలింది కోడుగుడ అంత ఎల్లింది తీసి చూపిచ్చిరి తీచు
ఉ మా ఓనికి కూడా ఇప్పుడు మా ఓనికి కూడా ఇప్పుడు క్లోజ్ అయిందట కమ్మత్త జీవులతోటే క్లోజ్ అయ్యిందట చెవులు సరి గీనపడింది కూడా అందు ఏందంట
అదే అప్పుడు కూడా నాకు కూడా అట్లే పాలక పిలిచి పిలిచి అది ఇక చూడలేనెమో అ తట్టుకున్ తట్టుకోలేక ఒకటే ఏడుసుడు. అయ్యే ఆ చెవులో పుడు తట్టుకోలేక మస్తు అవస్థ పడ్డ. అవస్థ పడతాంటే ఇక లాభం లేదు అని ఆ వరంగల్లో ఒక డాక్టరుకు చూపిత్తె ఆయన పేరు పెరుగుపిస్తే అయ్యిద్ది ఏదో అప్
ఆ ఏంది అడుగు పాలు పోసిందా ఆ పాలు ఆహా నాకు తెలీదు నీకే తెలియాలి. ఆ
ఆ రేపటి నుంచి అవు ఆడే తరు మసాల తీసుక పో ఎమ్మటె టెస్టు చేసి చేసినాంక చెప్పిండు ఇక ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి వచ్చిందమ్మా చేయకపోతే థైరాయిడు గొంతుకు కూడా ఏదో వత్తది అని చెప్పిన అప్పుడే అన్నాడు ఆయన
అదే అదే.
ఇంకా లాభం లేదని అప్పుడు అప్పు ఆ రోజుల్లో ముప్పై వేలు అయినాయి టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఈ వయస్ ఆ ఆపరేషన్ చేసేటందుకు ఓ ఆపరేషన్ ఖర్చుకే ముప్పై వేలు, పైన ఖర్చులు ఒక పది వేలు చిల్లర నలభై వేలు ఖర్చు వచ్చింది అప్పుడు రెండు వేల ఆ మూడులో రెండు వేల మూడు రెండు వేల మూడు చేయించుకున్నా ఇరవై సంవ చ్చల్ దాటి అప్పుడు చేయించుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకి ఇక చెక్కు చెదర లే అబద్దం అప్పటి నుంచి ఇప్పటి వరకు చెవు చెక్కు చెదరలే ఇక కాబోతె ఇప్పుడిప్పుడు కొద్దిగా ఈ ఇప్పుడిప్పుడు కొద్దిగా ఇబ్బంది అయితది గానీ మొన్నటి దాకా ఏమి ఇబ్బంది కాలే ఇక అట్లే
ఊమ్. సరే అక్ క్క ఏది పిల్లలు ఎప్పుడొత్తరు
ఇ పిల్లలు ఇప్పుడు రార్ గా పండగ తరవాతనే వత్తరుగా. ఉగాది ఉగాది కి రమ్మంటే వత్తాను. ఉగాది కి వత్తా అన్నారు గానీ నేనే వద్ మళ్ళా అంత దూరం నుంచి ఆయన వచ్చి పోని గానీ అమ్ములే వస్తాను నువ్వు చేసిన న్నయ్యా
ఎందుకు మరి రానీయక పోయినా
ఇప్పుడు ఈ ఎండలకి మల్ల పోవుడు మల్ల ఒక్కతే అయితది కదా రా అములు ఒక్కటే అయితది నా ఒక్కటి ఇబ్బంది వాళ్లందరూ మొన్నన్న పెళ్ళి వచ్చిపోయిరా పెళ్లికిచ్చినప్పుడు వస్తా అన్నది వళ్ళ ఫ్రెండ్ పెళ్లి అయింది మొన్న ముళ్లో మొన్న ప్ప ఎన్నో తారీకు ఆరు తారీఖు ఆ రోజు వస్తాను చేసింది పెళ్ళికి పెళ్ళికి వస్తాంట వద్ద అన్న ఇంకా పెళ్ళికి రాంది ఇప్పుడు మళ్ళీ ఒక్కతే అయ్యితది అప్పుడు అయితే అందరు వచ్చారు పెళ్లి అప్పుడు పోయేటప్పుడు నాకు భయం పడుతది పోయిదాకా పోయిందా పోలేదా పోయిందాకుంట ఇంద సతుగదా అందుకే ఆలోచించయ నేను పదులే వీట అ ఎట్లా ఒకక్కన గవాత నే మంచి తయకి ఐస్ క్రీమ్ ముంద ద నవన్న ఏమదరా వెనకు బై ఇప్పుడు ఉండదు జస్ అంటే బీటెక్ అంటే బీటెక్ సంతాస న సంత్స అయిత అంద్ర ఇబ్డు ఉండ బట్టటా
అవును బాసరాలు ఎంసర్ తోటి సంబంధం లేకుండా ఉ
ఇ టెంతత్ టెత్ చేగా
టెన్త్ లో మార్కులు వచ్చినా అందులో జాయిన్ అవ్వడు ఎంసెర్ తూర్ సంబంధం లేదు బీటెక్ సీట్ అందులోని తెలుసు నాకు మా మా అక్క బిడ్డ కూడా ఉంది అక్క మా అక్క బిడ్డ కూడా ఉన్నది అ అక్కడ ఇప్పుడు అయిపోయింది నాలుగో సంవత్సరం దా అంది
న
నలో ఆ
అదేది గయిటి జబ తె ఇష్టమ త జాతే బైద
ఓ మస్తు చదువుతాట జాబ్ వవుతుదనే అంటుంది మా అక్క అయితే వతుందిా రిప్లేస్మెంట్ లోనే వస్తుంది అన్నది
ఇప్పుడు సందే కొడుకు అాల నలకు ముప్పై వె
ఆ ఫస్ట్ ఇరవై వేల తర జాయిన్ యితే తర్వాత అదే పెరుగుద్ అక్క
అదే ఇప్పుడు సాక ముప్పై వేలు వస్తానే ఉన్నాయనకు మబ్బాయికి మనగ పేరుగునే ఉంటడి మహారాష్ట్రలో ఇతాను మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్ లో చెత్తాండు ఈ అమ్మాయి కూడా చెస్తాంది నెలకు ముప్పై వేలు, ముప్పై ఐదు వేలు చిల్లర వత్తాన్నాయి. బొల్లా షాప్ అమ్మాయి ఈ బోల్ల షప్ మణికంటోల తమ్ముని బిడ్డ
ఆహా అవునా
ఒక అమ్మాయి మా అమ్మాయి దో డ్డిదే
ఆ
పెద్ద అమ్మాయి జాబ్ జెస్తంది అల్ రెడ్ ఇప్ వాళ్ళిద్దరు అ దాంట్లోనే బాసస్ జోచి బసన్న వచ్చది
సరే అక్క మానున్నడ ఏం చేతాండూ
మీ అన్న లేడు చేేనికి పోయిండు రాను గిల్లు బట్కపోయిండు బైంు
ఇతానమంటే అన్నతోటి ఏం సార్ ప్రాబ్లం అయితే రాదుగా
ఆ అదే లేదు చెప్పలే ఇ అండంగడి మీ అన్న కి గింకా
అయివ్ ఉష చెప్పి ఉష నా అంటే చెపుడు నేనే చెప్ చెప్పినని చెప్పు ఏం ఏం లేదులే ఏముందు చేసుకోవడమేనయి చెప్తే చెప్ ఆ గంతే ఇగర నీకు అది కట్టు ఇ కొసర్ కట్ అయిది నేను అది ఇట్లానే చెప్తా నీకు రేటింగ్ ఇస్తా నీకు ఎ రోజ్ లేమ్ మస్తూ పోసుకుంటావ్ నేనే వస్తా మెల్లగానే రా అక్క ఇంగో నువ్వు ఇప్పుడు మాట్లాడ తాన్ కరెక్ట్ గాని ఇంట్ల ట్లాడంటే కొచీమ్ గ్యాప్ ఇయి నువ్ ఒక్క దానివే మాట్ లేనట్టు పడతది రికార్డింగ్ లో ఎవరితోటి మాట్లాడిన్ కొంచెం వాళ్ళ ఒక నిమిషం నువ్వు ఒక నిమిషం మాట్లాడడ్ యుసుకో సరేనా అదే అదే అట్లా వా వ ఆలో చెప్ చెప్పాడు ఇద్దరు సమానంగా మాట్లాడాలని
ఇద్దారమా అల్ సమన్ మో ఆ ఏదో ఒకట్ అప్ మళ్ళ మాట్లాడుతుంటే జరుగుక్ ఉమ్ నువ్ కట్ చేస్